ఆ మేడం ఇంకా? ఏం చేస్తున్నారు? భోజనం అయింద లంచ్ అయింద ఇంకా? కాలె. అయిపోయిందా ఒకె ఏం జేశారు?
ఈ రోజూ రొట్టెలు
ఆ
ఓ ఇది పెద్ద క్యాబేజు మ్యామ్
అవునా అవునా మేడం మీరు సినిమాలు జూస్తారా మేడం?
ఆ సినిమాలు చూస్తాం కద మేడం.
కే మీకు తెలుగు ఇష్టమా? ఇంగ్లీ హిందీ ఇష్టమా? ఏ లాంగ్వేజ్ సినిమాలు చూస్తారు బాగా?
ఆ హిందీ, తెలుగు రెండు చూస్తా మ్యామ్
ఔనా! ఆ మీకు ఏ ఫిలిమ్ అంటే ఇష్టం మండి? ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇప్పుడు ఒచ్చిన మూవీస్ ఇష్టమా? లేదూ, ఓల్డ్ జనరేషన్ మూవీస్ ఇష్టమా? ఏవి ఇష్టమండీ?
ష్టం గనీ అందులో ఏదన్నా స్టోరీస్ మంచి అనిపిస్తే దాన్ని బట్టి నచ్చుతది.
అవునా, ఆ చెప్ పండి ఇప్పుడు ప్రజెంట్ ఏదైనా ఫిలిం ఇష్టమా మీకు?
ఉ ప్రెజెంట్ లో అయితే ఇప్పుడూ ఇప్పుడు ఉన్నదాంట్లో అయితే మూవీ చూడ్లే గనీ ఆ హిందిలో ఎక్త దీవాన ఎక్తి దీవాని లేదా ఆ మూవీ మంచిగుందండి.
అహ్హవునా మేడం ఏమో నే గదా ఆ ఫిలిమ్ తెలియదు. ఓల్డ్ ఫిలిం అనుకుంట అది
లేదు లేదు కొత్త మావీమనే కొత్తదే పేరు పాతది గనీ గనీ ఎ ఎ ఎ ఎ అవన్నీ చూడను మేడం. ఒక ఇది మూడు గంటల్ చూసినమా పక్కన పెట్టినమా అంతే నేను అది దాని గురించి డిస్కస్ కన్ అది చేయ్య
ఆహా అంటే మన్ల క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ నేమ్స్ ఉంటయి గదా సో ఏవ్వ
అయి నేనా అవేం పట్టించుకోను. నాకు అట్లా హీరోలు హీరోన్ గురించి వాళ్ళ పేర్లు గురు నాకు అంత ఐడియా ఉండది. నాకు తెలిసిన పాతకాల చిరంజీ ఓ వెంకటేష్ చంద్రబాబు కావి తప్ప నేను ఇప్పటి వరకు కొత్త మూవీస్ లో ఈ రెండు పేర్ల గురించి నాకు తెలువనే తెలువదు అది అవి ఎందుకు వాటి కూడా డిస్కషన్ ఎందుకు తి అనుకుంట
ఆ అంతే అంతే ఆ
వాటి అసలు వాటి కోస అసలుగా నేను పట్టించుకోని బాగా మంది అన్నారు అట్లా తెలిసుండాలి అట్లా దర్శకుడు డైరెక్టర్ అది ఇది మనం చూస్తేనే వాళ్ళకి డబ్బులు అతనే వాళ్ళు పెట్టడతోనే మనకేం రావు అతనుకు నా ఒక ఫీలింగ్ అంత టైం పాస్ కి మూ మూడు గంటలు చూసినాము వదిలేసినాము
ఆ ఇంకా పిల్లలు ఉన్నారా అండి మీకు
ఆ ఒక ఒక బేబీ ఉంది
ఎన్ని మంత్స్ ఇయర్స్ మేడం
త్రీ ఇయర్స్ కంప్లీట్ అయితాంది ఏ ఈ ఎండింగ్ లో బర్త్డే ఉంది
ఆ ఓకే మేడం స్కూల్లో జాయిన్ చేపిచ్చారా
ఈ ఈ ఇయర్ లో జాయిన్ చేపియ్యాలి జూన్ జులై లో లేకపోతే దీప్ ప్పలాన తర్వాత అయినా జాయింట్ చేపియాలి ప్రజెంట్ కాగా వస్తున సరే ఉండుడు మాత్రం మాసిబాద్ లోనే ఆ ఆసిబాద్ లో ఉంటున్నాం మీ ఇప్పుడు ఇట్లా అయినందుకు ఆ కాగస్ దగ్గరకు వచ్చినం ఆ ఆశీబాద అంటే వన్ ఇయర్ అయితాంది మేము షిప్
ఓకే ఓకే సార్ ది గవర్నమెంట్ జాబా మేడం వర్కర్ ఓకే మేడం యాక్చువల్ గా నేను స్కూల్ లో వర్క్ చేస్తాను కదా సో మరి పా త అడ్మిషన్ కాలేదంటే మరి నేను అడ్మిషన్ చేపించుకోవచ్చు అని అడుగుతున్నా
అవును అని ఇక్క ఇక్కడ ఉంటే జాయినింగ్ అయ్యేది కాగాని ఇక ఆశిబాద్ కదా ఆశీ ఇవ్వాల అంత మంచిగా స్కూల్ లేవు గాని ఇక ఏదో అట్లా అడ్మిషన్ చేయాలన్న ఇక బా రెండు మోజో స్కూ చూసినాగాని అడ్ అంత మంచిగా లేవు స్కూల్ అంతా మన ఫాతిమా స్కూల్ కి ఇంకా ఇక్కడ ఉన్న స్కూల్లకు అంత చూసినా గా అక్కడ స్కూల్ వేస్ట్ ఏ
అవునవును ఇక్కడ ఫాతిమాస్ ఎస్టు క్లారట శ్రీ చైతన్య స్కూల్ కూడా బాగుంది మేడం
ఆ అట్లా అనుకుంటా మా ఊర్లో మంచిగా ఉన్నాయి గాని అది ఆసిబాద్ లో ఇప్పుడు ఇప్పుడు ఆ జిల్లా అయింది కదా అంతేం స్కూల్ మంచిలే గద ఇక మీ ఏమైంది ఇగ స్కూల్ కోసం మరి అక్కడ నుంచి ఇక్కడ అచ్చుడంటే కుదరదు కదా ఏళ్ళినమే ఎల్ ఎల్లుడే వన్ ఇయర్ అవ్వడానికి అత్తంది ఇక ఒక టూ త్రీ ఇయర్ చూసి మళ్ళీ ఇక్కడ రావాలంటే షిఫ్టింగ్ కావచ్చు అక్కడ కూడా రెంటులున్నాయి ఇక్కడ కూడా రెంటులున్నాయి కిరాయి మీద నున్న గానే ఎందుకు తీ అక్కడ కిరాయి ఇక్కడ కిరాయి వాళ్ళ అచ్చుడు పోవుడు అదే ట్రాబ్బులు ఎందుకు తీ అనుకుంటా ఇక్కడనే ఉండాలా
ఆ అదే అదే అండి ఇంకా ఇంకా చెప్పండి
మీరేం చూసినండి మీ మూవీస్
మూవీస్ మేము ఇప్పుడు టైమే ఉండట్లేదండి మూవీస్ అప్పడ ఆఫ్టర్ మ్యారేజ్ చూసి చూసేటోళ్ళము ఏ మ్యారేజ్ అయ్యా వర్క్ పిల్లలు స్కూల్ విది అదే ఉంటుంది మ్యారేజ్ ఇప్పుడు రీసెంట్గానైయితే ఏం చూడలేదు మేడం ఫిలిమ్స్ నేను ఆ అలా
నేను ఒక్క మూవీ చూడాలంటే నాకు ఫోర్ ఫైవ్ డేస్ పడుతది మేడం నేనేం అంతలేను నేనుంటడైర కూర్చున్నాను అంత లేకుండా ఆ ఒక్క మూవీ చూడాలంటే ఒక ఫోర్ డేస్ మినిమం ఫోర్ డేస్ అయితే పడుతది
హ యాక్చువల్లీ ఇదే అసలే ఇదిలా అదే సాయి పల్లవి ఉందనుకోండి తెలుసా సాయి పల్లవి తెలుగు మూవీలు సాయిపల్లవి అండి తెలుగులో ఆ సో తను బాగుం అది సో ఆమె ఫిలిం రీసెంట్ గా అది ఇమ్రాన్ అమ్రాన్ అమ్రాన్ ఫిలిం వచ్చింది కదండి అమ్రాన్ మూవీ చూస్ ను ఆ అది బా అది స్టోరీ బాగుంటది ఆర్మీ ఉంటారు ఆ సో అది బాగు
ఆర్మీ స్టోరీ ఆ చూసా అత ఆ దా మూవినిహిన్
ఆ అంత డేస్ ఆ అన్ని డేస్ అలా వెళ్ళడం మళ్ళీ పాపం మన డెత్ అయిపోవడం ఫ్యామిలీకి దూరంగా ఉంటే పిల్లలు భార్య ఎంత కాఫీ ఎంత హర్ట్ అయితారు ఎన్ని ఎన్ని సార్లు గుర్తు చేసుకున్న ఒక ఒక ప్రేమ అభిమానలు అన్నట్టు కొంచెం అందులో మంచిగా అనిపించింది సో అది ఒకటి చూశాను ఆ ఆ అది బాగుందండి ఇంకా ఆర్మీలో ఉన్న ఉన్న వాళ్ళు పాపం మొత్తం అందరిని ఫ్యామిలీని వదిలేసి వెళ్ళడం ఎప్పుడో ఒకసారి రావడం చాలా పాపం కష్టపడతారు మన దేశం కోసం వాళ్ళయితే
ఉమ్
బ అది బాగా మంచి నచ్చిందండి అది అది అసలు రియల్ స్ స్టోరీ అంట లైఫ్ లో సో అది బాగుందేమోనని అని చూశాను
అంటే సాలా సింపుల్ కానే ఉంది
ఉమ్ బాగుంది ఇంకా ఫ్యామిలీ కూర్చొని చూడొచ్చు ఆ మూవీ అలా ఉంది అండి
ఎందుకంటే ఒక్కసారి ఆర్మీకి వెళ్ళిన వాళ్ళు ఎప్పుడు ఏ టైం ఎప్పుడో ఏమైతదో తెలవది
తెలియదండి అవును అదే అలా ఉందండి
టు త్రి ఇయర్ లో కాద్ టు టెన్ అవి గారంటీ అంట చెప్పులు ఏదో జాబ్ పర్పస్ బాగా మంది ఇంటి ఇంటి పరిస్థితిని చూస్తే ఆ ఆ అది అది ఆ జాబ్ ఎంచుకుంటాను నేను పోయినా గాని నా నుంచి ఇంత డబ్బులు వస్తే ఫ్యామిలీ సెట్టయ్యితది అన్నాను
ఓక్తదండి అదే ఉమ్
అంత మంచి లేదు మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్యనే అతను వెళ్ళిన జాబు అతని అతని ప్లేస్ కి వాళ్ళ తమ్ముడుకి దొరికింది అని ఆ తమ్ముడు ముందే చెప్పేది నా మా అన్నయ జాబ్ చేస్తాని ఆర్మీ జాబ్ చెయ అంటే వాళ్ళు మాట్లాడితే వేరే జాబ్ కూడా ఇప్పిస్తారు కదా
అవును
ఇట్లా కూడా స్టడీని చూసి వేరే జాబ్ ఇచ్చ ఇచ్చినట్లయితే అతను ఇప్పు లైఫ్ సెట్ అయిది
ఆ అయిపోతుది ఫ్యామిలీ వాళ్ళకి యూజ్ అయితుది ఇక అన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతే
అదే ఆర్మీకి సంబంధించిన జాబ్ గాని నేను అక్కడ చెయ్య మా అన్నయ జాబు నా స్టడీ పర్పస్గా నా కేదన్న ఇయ్యండనేసరికి అనేసరికి ఆ జాబ్ వేరే వేర అంటే వేరే విధంగా వేరే అటు ఇటు చూసి చేస్తారు కదా అట్లా సటి అలా చూసి చేసేసి చి
వద్
ఈరోజు ఏం చేసింమేన స్పెషల్ వంటలు
నేను మార్నింగ్ నేను మరి చిక్కడు చిక్కుడు కాయ చేసానండి ఆ ఫోర్ ఓ క్లాక్ వరకు తినేస్తాం కదా సో త్రీ థర్టీ అలా ఈవినింగ నేన్ ఎట్లోనే కర్రీ చేస్తాను ఇక టెన్ లెవెన్ అట్లా చేసేస్తా అయితే మార్నింగ్ అయిపోతది రైస్ ఒక్కటి పెడతా మార్నింగ్ అయిపోతది మళ్ళా అంత పొద్దుననే కర్రీ ఆ లే ఆ అవును డైలీగా మార్నింగ్ ఆఫ్ట ఆ చేస్తా మళ్ళీ ఆఫ్ట ఈవినింగే అవుతది ఒక్కవేళ మధ్యాహ్నం సరిపోకపోతే మధ్యాహ్నం చేయాల్సొస్తది మేడం ఇగ మార్నింగ్ టిఫిన్స్ పిల్లల స్కూల్ కి మేము స్కూల్ ఆ ఇద్దరు పిల్లలండి పిల్లలు స్కూల్కి యెళ్తారు నేను వెళ్ళడ మేగా టిఫిన్స్ అయితే సరిపోతే సరిపోకపోతే మళ్ళీ మధ్యాహ్నం కొంచెం చేయల్సి
టీచింగ్ ఏ స్కూల్లో చెప్తారు మేడం
అదే చెప్తున్నా శ్రీ చైతన్య
అచ్చా శ్రీ చైతన్య నా అంటే ఏ ఏ ఏ క్లాసెస్ వరకు
ఆ యాక్చువల్లీ నేను మాది ఎల్కెజి మదర్ టీచర్ నండి నేను ఎల్కేజీ పిల్లలకి చెప్తాను ఆ అక్కడకని మనీ ఆ అంతే ఇగ మొత్తం యాక్చువల్లీ మనకి మా స్కూల్ అనేది ది మొత్తం త్రోట్ ఇండియాలో ఉంది ఆల్ ఇండియా ఓవర్ లో ఉంది మేడం శ్రీచైతన్య బ్రాంచెస్ అనేవి ఆ అదే స్కూల్ మనకి కాగాజ్ నగర్ లో త్రీ ఇయర్స్ నుంచి రన్ అవుతుంది అన్నట్టు సో స్టడీ బాగుంది అందులో పిల్లలు బాగా ఫోకస్ చేయొచ్చు డల్లర్స్ ఉన్న డల్లర్స్ ఉన్న వాళ్ళు కూడా మంచి గా కవర్ అవుతున్నారండి స్టడీ బాగుంటది క్కడ బట్ ఇగ మనం అదర్ స్కూల్స్ ని బట్టి ఫీజింగ్ ఫీజెస్ అనేవి
ఆ స్కూల్ ఇగ స్కూల్ అది ఒక బ్రాండ్ బట్టి దాన్ని బట్టి ఫీసెస్ ఎక్కువుంటయ్ అంటే పలానా పలానా స్కూల్ లో చదివినాం అనేసరికి వాళ్ళు కొంచెం ప్రి ఫర్ణెస్ వేరే వేరే స్కూల్ వారు వేరే వేరే వేరే విధంగా వాళ్ళకు రెస్పాండ్ ఇస్తారు మన స్కూల్ ని బట్టే మన స్టడీ తర్వాత
చూస్తారు ఫస్ట్ అదర్ స్కూల్స్ ని బట్టి చెప్తారు ఇక్కడ కంపేర్ చేస్తే ఫీజెస్ అంత లేవు అక్కడ అంతున్నాయి మీ స్కూల్ అలా అంత ఎందుకు అది ఇదని అంటరూ టెక్నో ఉంటది మొత్తం సిక్స్త్ నుంచి టెన్త్ వరకు నీట్ ఐఐటి ఫౌండేషన్ ఉంటది మొత్తం వన్ టు ఫిఫ్త్ వాళ్ళకి అబాకస్ అనేసి నెక్స్ట్ ప్రోగ్రామ్ లేన టెస్ట్ అనేసి సుకో ఇంకా ఫార్ములా బేస్ టెస్ట్ అనేసి ఐఎన్టిఎస్ అన్ని ఎగ్జామ్స్ పెడుతు ఉంటారండి ఇక్కడ సో వాళ్ళకి ఎగ్జామ్ లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ మళ్ళీ ప్రైజెస్ డి స్ట్రిబ్యూట్ చేస్తారు నాసా కూడా ఉంటదండి నాసా కూడా వెళ్తారు పిల్లలు ఇక్కడ నుంచి ఎగ్జామ్స్ ఉంటాయి నాసా గు రించి స్టడీ చెప్తారు మొత్తం ఉంటుందండి టోటల్ అదే అండి
గాని అందరికిీ అట్లా అంత విధంగా ఉన్నట్టుగా వీలు కాదు
ఆ ఇగ అదే అంతే ఇక మనకు తెలుసు కాగజ్ నగర్ లో ఎంత బరి కంపెనీ కాబట్టి
మరి అయితే ఫాతిమా స్కూల్ లో స్ట్రెంత్ ఉంది గాని అలాంటి స్కూల్ అంత స్ట్రెంత్ ఉండది ఎవరు బాగా ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు
ఫాతిమా లో ఓ థ్యాంక్ యూ థ్యాంక్ యు ఏమైనమూ